ఆ బాగున్నానండి మీరు బాగున్నారా భోజనం అది అయిందా అండి. ఆ అయిదండి. మీదయిందా అండి? అయిందండి ఇప్పుడే, ఏం తిన్నారండి భోజనం మీరు? ఇవాళా సాంబార్ చేసానండి. మార్నింగ్ టిఫిన్ ఇడ్లి చేసానండి. ఆ తింటారండి సాంబార్ అంటే సాంబార్ కంటే ముద్దపప్పు చారంటే బాగా ఇ ష్టం అండి మా ఇంట్లో. ఆ చేస్తా. మండి. అబ్బో చాలా ఉన్నాయండి ఎం హలో మీ మీ దగ్గరండి. ఇంగా స్టార్ట్ చెయ్యాలి అండి. అవునవును ఉదయం టైంలో చలి పెడుతుంది కదా ండి ఇగా ఇప్పట్నుంచే కూలరు పెడితే జలుబవుతదని ఇగా పిల్లలు చిన్నగా ఉన్నారండి, అందుకే వాళ్ళ కోసం అని చూస్తున్నా. అయినా ఈసారి వాతావరణమే అట్లున్నదండి. అవునండి ఎండలు అట్లానే ఉండే, వర్షాలు అట్లనే ఉన్నాయి. చలి అట్లనే ఉంది. ఆ ఇప్పుడు మార్చ్ వచ్చింది ఎంత ఎండగా ఉందంటే ఇంకా ఏప్రిల్, మే అవునండి అదే అని పిస్తుందండి. నాక్కూడా అవునండి. ఇంకా అండి. ఏం చేస్తున్నారు అండి మరి మార్నింగ్ టిఫిన్ ఏం చేసారండి. చేశారండి మార్నింగ్.
అవునండి మీరు ఇ ఫెస్టివల్స్ ఎలా జరుపుకున్నారండి పున్న దసరా దీపావళి
ఆ దసరా బాగా దొరక కమ్మ పడు అప్పుడు బతుమ్మ పేర్చారా అండి ఆ పేర్చామండి దసరా వెలీ రోజులు పేల్చిందండి మన బతకమ్ంలో తొమ్మిది రోజులు అంటారు కదండి ఫస్ట్ స్టార్టింగ్ అమవాస మంచిళ అయితే ఇక తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ వేసి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అని ఇస్తామండి
ఆడతారా అండి మరి మీరు బతుకమ్మ
ఆ ఆడతామండి మనకి మ ఆడవాళ్ళకి బ అంటే చాలా ఇష్టం ఉంటది కదండి మా కంపల్సరీ ఆడతా మరి పువ్వులు అది కొనుక్కస్తతాడి పువలు అంటే ఏ వెనుక కొంచెం చూట ఉన్నాదండి కొన్ని పు్లు వెళ్తాయి
ఉమ్
నీలిన పూలు మాత్రం కొనుపొచ్చుకుంటామండి ఇంటకా టేక పువ్వుకు మేమే ఇంట్లో తయారు చేసుకుంటాము మ మీరండి
మేము కూడా కొంటాంండి ఎక్కువ అైతే తంటాము క్కువలోనే ఇంట్లో ఏమన్నా
ఏమంటా వెళవు కొనమే జరుగుతుందింతా అండి మీరు ఎట్లా జరుపుకున్న డు విషయాలు బ దసరా పండుగను ఎట్లా జరుపుకున్నారండి మీరు ప్రసాదాలు అవి చేస్తారా అండి మరి బతుకమ్మ పండుగప్పుడు చేస్తామండి పండగ ద దసా పండకి అన్ని ప్రసాదాలు చేస్తామండి ఎన్ని రకాలు చేస్తారండి ప్రసాదాలు ఆ మనకి తొమ్మిది రోజుల పండకి తొమ్మిది రకాల పిండి వంటలు కూడా వెతారు కదండి అవుం
ఏమేం చేస్తారండి పల్లీలు పుట్నాలు నువ్వులు ఇంకా
బియ్యము మక్కలు ఆ వాటితో పాటు అన్నమ్మ బాగా పెద్దలుస్తారుా అవునండి బమ్మ పెధగా స్మ్ అండీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పడుగ కదండి కాబట్టి పెద్దగా వేస్తంది మీరండి పెేన్ కూడా పెద్దనే వేడిస్తామండి పూలు ఉంటాయాండి మరి మీకు మీరు కొచ్చ పూలు ఏమి ఉండయంండి కొనడం కొన్ని పూలు వెళ్తే వాటికి పే పూలు వెళ్తాయండి వాటికి గురి కలర్స్స్తాము ఇక మ తడం
ఇయన్నీ కొనడం అండి మరి మీరండి
కొన్ని ఉంటాయి అండి పూలు మా వెనుక కొన్ని పూలు లు వేస్తమండి
అవు
ఆ వాటి తొని మేము బతుకమ్మలు తెచ్చుకుంటాము కొన్ని తేక పువ్వు అవి ఇవి తీసుకొచ్చి కలర్స్ వే కాము అదే తంగడ పువ్ అంటె కంపల్సరీ బత్తమ్మలో తంగడ పువ్వు ఉండాలి కదా కొంచం అన్న పెట్టాలంటారు కదా అవునండి పెట్టాలి కాబట్టి తంగడ పువ్ కూడా కొంచెం కొనుక్కొచ్చుకుంటాంలేండి తంగడ పువ్వు
మరి అప్పుడే దుర్గాదేవి కూడా ఉంటది కదండి
కొని అప్పుడు పూజ అది చేసుకుంటామండి ఆ చేసుకుంటామండి తొమ్మిది రోజులు దుర్గా టెంపుల్కి వెళ్ళి అక్కడ చేసుకొని అక్కడ ఫస్ట్ రోజు శారీస్ పెట్టుకుంటాంమండి అ పెట్టుకొని ఆ దేవుడి సారి తర్వాత లాస్ట్ లో మల్లి మనది మనకి ఇస్త ఇస్తారండి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసి అది మనకి మళ్ళీ మనది మనకి ఇస్తారండి అన్ని పట్టుకెళ్తామండి గాజులు పూలు ఆ సార్ హు చింకు మా పశ ఓ అన్నీ మన బైరమ్ ఎ చేస్తాము మరి ఒక్కపోద్దు ఉంటార అండి మరి తొమ్మిది రోజులు ఏం ఉండదండి పొద్దయితె ఉంది ఉంటాము ఆ జస్ట్ ఏంటంటే గుడి కెళ్లి
హు
పడి చేసుకొని వచ్చి తింటామండి మీరు ఉంటారాడి ఉ ఉన్నామండి ఒక్క సంవత్సరం ఉన్నాము ఆ అప్పట్ నుంచి ఒక సంవత్సరం అయితె ఉన్నా ఇగ మళ్ళా తర్వాత నుండి ఇగ ఉంటనండి తొమ్మిది రోజులు ఏమి తినము గాని
ఇంకా అట్లనే అన్ని పెడతంది దేవునికి
వెళ్లి కొబ్బరికాయ అది కొట్టేసి వస్తామండి ఇక అవునా ఒక్క సంవత్సరం ఉన్నామండి తొమ్మిది రోజుల్లో అప్పటి నుండి ఇగ లేదండి ఇగ ఆ ఆ సారి గిట్ల పెడతా మంచిగ
వస్తది గాని ఆ శారీస్ అవి పెడతామండి దేవుడి
దేవుడికి కాటుక గాజులు, ఒడి బియ్యం, పువ్వులు, పండ్లు ఒడి బియ్యం అన్నీ పెడతం అండి. ఒక్క పొద్దులంటే ఉండము ఇగ నార్మల్ మామూలు ఒక పొద్దులున్న
ది పెట్టేసి వస్తామండి దేవుడికి అన్ని. పెట్టి
పెట్టి మళ్ళ దేవున్ని పంపుతరు కదండి, ఆ రోజు అన్నీ తీసుకుంటాం. మీరు మరి యా ఎలాంటి సత్తులు చేస్తారండి, మేము గూడ పల్లీలు, నువ్వులు, పుట్నాలు
అటుకులయి, మక్కలవి ఇంకా పండ్లు అండి, అరటి పండ్లు, యాపిల్స్, దోసకాయలు, ఇవి పెడతమండి ఎక్కువగా
ఆ పెద్దగానే పేరుస్తమండి బతుకమ్మను గూడ మంచిగా రెడీ అయితాం ఆ రోజు ఇగ సాయంత్రం వరకు బతు
బతుకమ్మ పెట్టచ్చే వరకు మ్ ఒక్కపొద్దు ఉంటాం అండి గౌరమ్మ పెట్టుకుంటాం కదండి మ్ అక్కడ పెట్టి వచ్చిన తర్వాత మ్ అవున ఆ రోజంతా ఒక్కపొద్దు ఉంటామండి ఆహా పిల్లలకి బట్టలు తీసుకుంటారా అండి అవును అండి మ్ ఇంకా అండి మేము ఇగ పిల్లలకి బట్టల్ తీసుకుంటామం మేము కూడా కొత్త శారీస్ తీసుకుంటాము దసరా పండుగ అంటేనే మనకు పెద్ద ఫెస్టివల్ కదండి తెలంగాణ పెద్ద ఫెస్టివల్ అంటే బతుకమ్మనే కాబట్ దీ ఇగా మ అవును ఇబ్బందేముండదండీ మా సార్ ఐతే నాక్ ఒక టూ, త్రీ స్ సారీస్ తీసుకుంటాడండి హా హా హా ఆ మా పిల్లలకి గూడ అండి కంపల్సరీ వాళ్ళు కావాలన్నది తీసుకుం టడండి ఇంకా మా సారే తీసుకోమంటే తీసు మీ కుంటే నాకు ఉన్నట్ టే అంటారండి హా హా హా ఆ ఆ ఇగ ఇంట్లో బతుకమ్మ పేర్చుకోవాలి కాబట్టి గౌరమ్మ పెట్టుకో వాలె కాబట్టి ఎటు ఎళ్ళమండి, కనీ సద్దులకి ఎటు ఎల్లనండి దసరా మాత్రం మామమ్ అమ్మ వాళ్లిం టికి వెళ్తామండ దసరకు అటేళ్తాను సద్దుల రోజు ఇక్కడ ఉంటామండి మీరండి
మేం గూడ అన్నీ ఇక్కడే చేసుకుంటనండి పండగలు మా అమ్మ వాళ్ళు ఊర్లోనే కాబట్టి దసర రోజు ఈవెనింగ్ టైంలో వెళ్ళి అమ్మ వాళ్ళకి జమ్మి నిచ్చేసి వస్తనండి అందరు కలసి.
ఇక్కడే కాబట్టి వెళ్తాను ఉంటే ఆ రోజు ఉంటాం అండి రండు మూడు రోజులు ఉండేసి వస్తాం కాని దసరా రోజు వెళ్తాం దద్దుల రోజు ఇక్కడే ఉంటాం అమ్మ వాళ్ళ మా ఇంటి దగ్గర అవునా ఆ ఇంకా సాయంత్రం ఏం చేస్తారండి మరి డిన్నర్
ఇగ సాయంత్రము స్నాక్స్ అంటే పిల్లలు ఎక్కువగా కాపి ఇష్టపడతారండి కారాల ఇవి తింటరు. టీ తాగరండి మా పిల్లలు టీ పాలు
పాలు అన్ని కూడ తాగచ్చండి ఏమన్న కారం ఉంటే తింటరు నేను మాత్రం టీ తాగుతానండి పిల్లలు మాత్రం తాగరు
ఇ హాట్ ఏమైనా స్నాక్స్ ఉంటే తింటారు
మొత్తానికైతే బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుంటారు ఏదైనా ఇగ ఇంతలో వంత అయినా చేసుకుంటామ పండగ అయితే చెయాలండి చేయాలి హా హా అవునండి అసలు మనకి పండగలతోనే కదండి అవును అండి పండగల తోటి ఏ పండగ చేసినా మనకి ఇంట్లో శుభం జరగాలంటే కంపల్సరీ చేసుకోవాలండి ఎన్నడ్డంకులు ఎదురైనా
పండగ చేసుకోవల్సింది కంపల్సరీ
ఏంటంటే విశేషాలు ఇంక అంతేనా ఇంకా ఉగాది పండుగ వస్తాంది కదండి చేసుకుంటారండి ఉగాది పచ్చడి ఎట్లా చేస్తాండి ఏదన్నా పండగలోనే చేస్తార అవునండి కుండలోని మనకి అసలు మనా మన దాంట్లో న్యూ ఇయర్ గా కాదు కదండి కొత్త సంవత్సరం అంటే ఉగాదనే అం తార్ కదా అ ఆ కాబట్టి ఉగాది రోజు మేము చాలా ఘనంగా చేసుకుంటామండి పోదున్నే గుడికెళ్లి మనం ఇంట్లో దేవుడి ఫొటోలన్నీ కడుక్కొని ఆ గౌరమ్మ పెట్టుకొని ఇంగ ఆ తర్వాతా గుడికెళ్ళి మా పేర్ల మీద మా సారు పంచాంగం గూడా అడు ఇస్తారండి ఉంటారకదండి అవునా కంపల్సరీ వెళ్ళి అడిగిచికోవాలి కదా సంవత్సరం అంతా మనకి ఎట్లున్నది ఏంటి అని తెలవడానికి పంచాంగం గూడా అడిగిపిచ్చుకుంటామండి
తెలియదండీ నాకు అడిగించ్చుకోవాలి అని తెలుసు గాని
ఇట్లానే ప్రత్యేకించి ఆ రోజు ఎప్పుడడు అడిగించుకోలేదండి ఈసారి అడిగేయాలి అని అనుకుంటున్నాం మా కుటుంబం అంతా అది ఏమైతుందో తెల్వదండి కదండి మేమైతే ఎప్పటికి కడిపించుకుంటాము
ఓ
చాలా సంతోషం అండి మీతోని మాట్లాడినందుకు ధన్యవాదాలండి
మ్మ్